హలో. హలో ఏం చేస్ బాగున్నారండి.
ఆహ్ బాగున్నాం ఆహ్ చెప్.
ఏం చేస్తూన్నారండి.
ఏం చేయలేదండి సాయంత్రం అయింది కదా. పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు ఇక ఫ్రీగానే ఉన్నామండి.
అవునా పని అయిందా అండి.
ఆహ్ అయిందండి.
ఆహ్ పిల్లల్స్ ట్యూషన్ పోయి వచ్చారా.
ఆహ్.
ఉమ్.
పిల్లలండీ ఇంకా రాలేదు ఉమ్ చెప్పండి.
ఏం కర్రి చేశారు.
ఆహ్ ఇవ్వాళ టమాట వండినండి. మీరేం కర్రి వండారు.
అవునా ఆహ్.
మీరేం కర్రి వండారు.
మాది క్యారేట్ అండి. ఇప్పుడే పిల్లలు స్టడీ కంప్లీట్ అయింది బాబు అన్నం తిన్ తింటండు ఇంకా పడుకుంటాడు వాళ్ళకి ఫీష్. చువ ప్రో ప్రోగ్రామ్ ఉంది యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది.
ఉమ్.
డ్రెస్ కోసం వెళ్ళినా మేము డ్రెస్ కోసం వెళ్తే ఎక్కడ ఎక్కడ దొరకడు ఒక టెన్ షాపులు తిరిగిన ఒక్క షాప్ లో దొరికింది ఓన్లీ షర్ట్ ఒకటె తీసుకున్నాం షర్ట్ ఒక్కటి తీసుకొని వచ్చినాం దానికి అన్ని కావాలంటే పంచ ఇంట్లో ఉన్నాదని
ఆ
పట్టుకోని ఇప్పుడు వచ్చిన్నాం పాప ఎగ్జామ్ పాపకి ఎగ్జామ్ జరుగుతున్నాయి
ఉమ్ ఉహు
మీ బాబు ఏం చేస్తున్నాడండి స్కూల్ కి పోయి వచ్చి.
ఆ స్కూల్ కు పోయిచ్చాడు
తిన్నద
ఆ తిన్నామండి సాయంత్రం స్నాక్స్ అయిపోయాయి తన్నం కాలిగా అన్నామ అండి
ఉమ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా తన్లేదండి ఏం ఎగ్జామ్ అండి
ఎది పడితే అది రాయాలని ప్రిపేర్ అయితేనే ఉన్నామండి
సరే కోచింగ్ తీసుకుంటల
కోచింగ్ తీసుకుందాం అని చూస్తున్నామ అండి కానీ వాళ్ళు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారని అగుతునం
హ ఎక్కడా సెంటర్ ఎక్కడా
ఇక్కడంటే అవి ఇక్కడ దొరకట్లేవి ఆన్లైన్లో తీసుకుంటే బాగుండని చూస్తున్నాం
ఫీజ కటర మరి అమౌంట్ అప్ల చేసారా అప్లై చేసారా
ఇంకేం అప్లై చేయలేదండి చెయాలి ప్రిపేరింగ్గే స్టార్ట్ చేయలేదు సరిగ్గా ప్రిపేర్ స్టార్ట్ చేశాక
ఆ
చేద్దామనే
ఉహ అ అర్ధం కావట్లే పాప ఎ క్లాసు హలో
పెరు ఇంకా కావట్ లేదండి
ఉమ్ ఆ ఆహా డిగ్రీ కంప్లీట్ అయ్యందా
బా పాప ఫిఫ్త్ క్లాస్ చదువుతుందండి మా పాప
ఎగ్జామ్స్స హలో
అ